అంతే అండి ఏం చేస్తున్నారు, అవునా ఏ ఎందుకు అవును టీవీ చూస్తున్నారా.
లేదండి ఫోన్ చూస్తున్నా మీరు కాల్ చేశారు.
ఫోన్ లో అవునా ఏ మూవీ సాంగ్ రీల్స్ చూస్తున్నారు.
నేనా ఏదో మువి ఉంటే అది పెట్టేస్ పోండి చూస్తున్నా
నేను కూడా బాగానే ఉన్నా నీ కుటుంబం గురించి చెప్పు
నా కుటుంబం చాలా చిన్నది. మరియు చాలా ఆనందంగా ఉంటుంది కూడా
రు
మా కుటుంబంలో నలుగురు నా తండ్రి, నా తల్లి, నేను నా అక్క
నీ తండ్రి ఏం చేస్తారు. నా తండ్రి ఉద్యోగం చాలా మంచిది నీ తల్లి ఏం చేస్తారు నా తల్లి ఆమె ఇంటి పనులు కూడా చేస్తారా. ఆ చేస్తుందండి. మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు. మీకు కుటుంబం కలిసి సమయం గడుపుదా ఆ
గడుపుతాం పులిహర, లడ్డు, పాయసం అన్నీ చేస్తాం
మీకు ఏ ఐటెమ్ అంటే ఇష్టం.
నాకు అన్నీ ఇష్టం ఇష్టం లేని ఏమి ఉండదు. మా అమ్మ చేతి వంట.
అవునా సరే ఇంకేంటి విశేషాలు మీ కుటుంబం జీవితం చాలా ముఖ్యమైనది. కుటుంబం మ మనకు ప్రేమ మరియు సహాయం ఇస్తుం కుటుంబం ఉంటే జీవితం చాలా ఆనందంగా ఉంటది నేను బానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు.
నేను కూడా బాగానే ఉన్నాను ఇంకెన్ని రోజులు పెద్ద ఏ పండుగ వస్తుంది.
పండుగ ఇంక ఆరు రోజులు ఉంది పండుగ రావడానికి ఏ పండగ రంజాన్
అవునా మన భారతదేశంలో చాలా ముఖ్యమైన పండుగ
అవును రంజాన్ కి చాలా థర్టీ డేస్ ఉపవాసాలు ఉంటారు. చాలా నిష్టగా చేస్తారు. అన్ మనం ఖురాన్ పవిత్రమైన గ్రంథం పుట్టిన నెల కాబట్టి చాలా పవిత్రంగా థర్టీ డేస్ చేస్తారు అవును నిజమేలే ఇంకేంటి ఏం లేదు నువ్వే చెప్పాలి తిన్నారా తిన్నా ఏం కర్రీ
మాద వంకాయ టమాటా అందుకే దానిని విజయదేశం అని కూడా అంటారు కదా అంటే అదొక రకమైనది
ఇంకేంటి విశేషాలు ఎలా ఏం చేస్తున్నారు తమ్ముడు స్కూల్ కి వెళ్ళేసి వచ్చారు దేవదూతలకు పూజలు చేస్తారా ఆ చేస్తారు అది విజయదశమి పండుగ పద
ప్రజల కొత్త కొత్త బట్టలు కూడా వేసుకుంటారా ఆ వేసుకుంటారు అవును పిల్లలు పెద్దలు అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు
ఆ మీ తల్లి రుచికరమైన వంట తలచే తర్ ఆ రోజు ఎందుకు చెయ్యరు ఆ ఏమేమి చేస్తారు పాయసం లేదా
టూ పులిహార వంటి వంటలు చేస్తారు
పులిహర అంటే ఇష్టమా మీకు
చాలా ఇష్టం మీకు కొన్ని చోట్ల బొమ్మలు కొలువు కూడా పెడతారు కదా అవును బొమ్మలు కొలువు చాలా అందంగా ఉంటాయి
కొన్నిసార్లు మేమంతా కలిసి పార్క్ లేదా ఆలయానికి వెళ్తాం
ఏ ఏలా ఉన్నావు
బానే ఉన్నా మీరెలా ఉన్నారు
నేను కూడా బాగానే ఉన్నా ఇంకెన్ని రోజులు పెద్ద పండగ వస్తుంది
అవును వారికి సహాయం కూడా చేయాలి. మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. అవునా మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు.
మ్లో
మా కుటుంబంలో నలుగురు ఉంటారు. మా తండ్రి, తల్లి, నేను మా చెల్లి మా తండ్రి ఉద్యోగి
మీ తల్లి, మా తల్లి
తురుములు
అవునా నిజమే నేనేం చెయట్లేదండి.
ఇంకేటి విశేషాలు
ఇంకా ఏమీ లేదు.
అవునా తిన్నారా బ ఏ
తిన్నరండి మీరు
ఉ తిన్న పార్క్ కి వెళ్తారా, మీరు పరీక్షలు అయిపోయిన తర్వాత ఏమేమీ ఉంటాయి పార్కులో
అన్నీ ఉంటాయి మనం కొనుక్కోవాలి. తినాలి, ఎక్కాలి లేవ
ఊ వాటర్ ఫాల్ చూసారా, చూసాం బోట్ ఎక్కారా ఒక్క సారయినా పార్కులొ ఎక్కం. ఎంత టికెట్?
టికెట్ ఆ తక్కువే ఉండిద్ది ఇరవై
మీ కుటుంబంలో జీవితం చాలా ముఖ్యమైనది కదా. అలా పాకుకి బయట ప్రదేశాలు చూస్తే చాలా బాగా బాగుంటది. ఇంకేంటి విశేషాలు
ఇంకేం లేదండి. మీరే చెప్పాలి.
అవునా అ మీకు స మ్స్ లో ఏ సాంగ్ అంటే ఇష్టం.
ఆ
సాంగ్స్ లో ఏ సాంగ్ అంటే ఇష్టం మ్మ్ మెలోడీలో ఏ సాంగ్స్ అంటే ఇష్టం
చాలా ఉన్నాయిక ఎలా చెప్ పాలి
కొన్ని మూవీస్ గురించి చెప్పండి దాంట్లో మీకు ఏ సాంగ్స్ ఇష్టమో అప్పుడు చెప్పండి
నాకైతే మన శంకర రావు ప్రసాద్ ఇష్టాం చాలనే ఉన్నాయి కానీ ఆ సంక్రాంతికి వస్తున్నాం కాంచనా
మ్మ్
ఇంకా ఏంటంటే డూడు ఇంకా చాలానే ఉన్నాయి
అవునా దాంట్లో మీక్ నచ్ వచ్చిన సాంగ్స్ ఏంటి
నాకు అన్నీ ఇష్టం అండి
హ్మ్ బాహుబలి సినిమా కూడా ఇష్టమా
ఆ ఇష్టమే
మ్మ్ బహుబలిలో ఏ హీరో ఇష్టం
నాకు ప్రభాస్
అవునా మీకు ఇంకా ఏమేమి ఇష్టము
నాకు అన్నీ ఇష్టం అండి ఇష్టం లేన్ దేవి ఉండదు
నాకు మూవీస్ లో శంకర్ వరప్రసాద్ అంటే ఇష్టం
నాకు అనిపిస్తాం అంటే పాత వస్తుందండి ఈ ఏడ వినిపిస్తుంది
ఇంకేంటి విశేషాలు
ఏం లేదండి
ఇింగేంటి తిన్నార
ఆ తిన్ననండి మీరే చెప్పాలి విశేషాలు
ఇ మీకు జింకా అంటే ఇష్టమా జింకా పిక్చర్ ఎలా ఉంటుంది దాంట్లో రంగ్ు పు్వులు ఏంటేంటి
అంటే అర్థం కాలా డాగు క్యాట్ రయాబెట్
ఆహా నాకు ప్యారెట్ అంటే ఇష్టం
ఆహా నాకు డ్రాగన్ ఫ్రూట్ కివి ఆపిల్ బననా గోవా మాంగో అన్నీ ఇష్టం
ఆ మళ్ళీ ఇంకా స్వీట్స్ లో
స్వీట్స్ వన్న ఇష్టం
ఏమేమి స్వీట్ సిస్టమ్
ఆ ఎక్కువ కళాకారిని ఇష్టం అండి
హ్మ్ హ్ స్పోర్ట్స్ లో
స్పోర్ట్స్ లోనా ఆ ఏమో అండి తెలీదు
క్రికెట్ అంటే ఇష్టమా ఇంకేమి ఇష్టం మీకు
నాకా ఇంకేం ఇష్టం క్రికెట్ హాకీ ఫుట్బాల్ మ్యాచ్ నీకు మ్యాచ్ లో ఎవరిష్టం మ్యాచ్ ఆ ఆర్సిబి సిఎస్కె ఆర్ సి
సిబి అంటే ఇష్టం ఓకే
రొనాల్డో ఇష్టమా
ఆహా కబాడీ ఇష్టం ప్రో కబాడీ కో వచ్చు బట్ ఇప్పుడు ఆడట్లేదు అంతకు ముందు అయితే ఆడాను ఓకె అండి ఇంకేంటి విశేషాలు అర్హ అర్హన్ ఏం చేస్తున్నాడు
వాడు స్కూల్ కెళ్తాడండీ వాడా తెలీదు ఇయ్యాల సెకండ్ సాటర్డేగా సెలవు అనుకుంటా
ఆహ అమన్ చైతూ ఏం చేస్తున్నాడు అమన్ సైద్ బాం టడా
ఎంత బాగుంటాడో
ఆహా
మీరు పట్టుకుంటే వదల్రింక
ఆ ఇంకేంటి విశేషాలు
ఇంకా ఏమీ లేదు
మీ ఎగ్జామ్స్ ఎప్పుడూ ఏమేం ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ హలో
మాకా ఫుట్బాల్ ఉంది ఆ రేపండి
అవునా ఆల్ ది బెస్ట్ బాగా రాయండి ఇంకేంటి విశేషాలు అంటే మీకు ఫైనల్స్ ప్రీఫైనల్స్ ఏం లేవా
ఫైనాన్స్ అయిపోయినా అండి
ఆహా ఏమేమి సబ్జెక్ట్స్
ఆ ఇంకా ఉన్నాయి చాలానే ఉంటాయి బాయ్ అండి